నమస్తే అండి
నమస్తే అండి నేను ఈ గిదిచ్చుకుపళ్లు ఒళ్ళుస్తున్నాను
అయిపోయిందా మీకు డ్యూటీ
ఆ ఇప్పుడు ఇప్పడె వచ్చాను ఇంకా మా మదర్ బయట వెళ్ళుంటే అదే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీకి
ఓకే ఓకే అంటే మీరే చేస్తారా కర్రీ కూడా
కర్రీ ఏం చెయలేదు మా మదర్ బయట ఉంటే దానికి హెల్ప్ చేస్తున్నాను
ఓకే అండి అంటే ఫుడ్ లో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని హలో
హలో
హలో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏమని
నాకు ప ఫేవరెట్ ఫుడ్ అంటే తింటాను ఫేవరెట్ చె అదే ఫిష్ బాగా ఉంటా అండి
ఫిష్ అంటే మీకు ఇష్టమా
ఆ ఫిష్ అంటే ఇష్టం ఫిష్ బాగాంటాను
మంత్లీ వన్స్ చేసుకుంటుంటారా
చేస్తుంటా ఆ చేసుకుంటాండి వీక్లీ వీక్లీ అంటే చికెన్ తెచ్చుకుంటాము యాక్చువలాగా
హ
ఆ ఇప్పుడే చేస్తా
ఉమ్ అంటే ఎవురు చేస్తారు మీ మదర్ చేస్తారా మీ సిస్టర్ చేస్తారా
ఆ మా మదరే అండి ఆ పెద్ద వంటకాలన్నీ ఆ పెద్ద వంటకాలన్నీ మదర్రే చేస్తారు సిస్టరు ట్రై చేస్తుందండి పప్పు కూర బా చేస్తుంది. రసం బా పెడుతుంది.
ఉమ్
ఊ ట్రై చేస్త
మీ మీరేం చేస్తార వంటే మీరు ఏదైనా చేయగలుగుతారా?
వినిపిలేదండి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఆ నేనేం పెద్దగా చెయను వంటను నేను వంటెమ్ పెద్దగా చెయను.
మీకేం వచ్చు ఏం చేయగలదా?
అత్తె తింటాను.
మీరే కలిపి మీరే అన్ని చేస్తారు చపాతీవి
ఆ లేదు కలిపేవ అన్నీ సిస్టర్ కలుపుతుంది అన్ని. వద్ధిస్తుంది నేను జస్ట్ స్టవ్ చేస్తాను అన్నమాట
అంటే కాలుస్తారు, చపాతి కాలు ఇస్తారు.
ఆ హ చపాతి కాలుస్తాను మళ్ళీ మ్యాగీ చేస్తాను.
ఓకే ఓకే
టీ బేడోతాను
హు హుమ్మ్
హుమ్మ్ రైసు పెట్టాలదా తాకా
ఓకే ఓకే అంటే హెల్పింగ్ బాగా చేస్తారు. అంటే కాయలు కట్ చేసియడము ఇలాంటివన్నీ కూడా ఇస్తారా
ఎంటి
వెజిటేబుల్స్ తరిగి ఇవ్వడము అలాంటివి కూడా చేస్తారా అంటుండ?
అవ్వి అంత పెద్దగా చేయనండి. నాకు తెలిసిన వరకి చేయి ఇస్తాను మిగతామంతా మా మదర్, మా సిస్టర్ చూసుకుంటారు.
మ్ అంటే మీకు వెజిటేబుల్ లో మీకు ఏది ఎక్కువ ఇష్టము?
మాకు వాటుల్లో గుత్తు వంకాయ చెస్
ఓకే తర్వాత
ఆ ఇంకా దొండకాయ తాలింపు చేస్త బాతింటాను.
ఓకే వంకాయ, దొండకాయ ఇవ్వి రెండి ఇష్ట మీకా?
తమ్మో
ఉమ్
ఇంక అలసందలు కూల ఎంపెస్తే బా తింటాను.
ఓకే నాన్ వెజ్లు ఫిష్ అంటే ఇష్టము. వెజిటేరియన్ లో ఇవంటే ఇష్టం.
మ్ వంటేష్
ఓకేఓకే స్వీట్ లో
స్వీట్ అన్ని తిన్ అన్నిటానండి నాకు ఇష్టం అనేదింటే సున్న మ్ సున్నండులు బాగా ఇష్టంమండి
ఓకే ఓకే బా చేస్తారా మీ ఇంట్లో?
ఆ మాదర్ బా జేస్తరు
ఓకే ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరండి
మహేష్ బాబండి
ఎందుకు ఎందుకతనంటే ఇష్టం మీకు
చిన్నప్పటి నుంచి అతను మూవీస్ చూస్తూ పెరిగాను
ఓకే అంటే హీరోగా మూవీలో నటిస్తున్నాడని ష్టమ లేకపోతే సోసు
ఆ స్టార్టింగ్ హీరోగా ఇష్టము స్టార్టింగ్ హీరోగా ఇష్టము అప్ అప్పట్లో బయట అతను ఎలాంటి పర్సనని తెలిదు
ఉ
ఇప్పుడు ఆ పర్సన్ గా కూడా తెలిసి ఇష్టం అనమాట
ఓకే హీరోయిన్లో
హీరోయిన్లో తమ్మన్నా అంటే ఇష్టమండి
ఉ ఓకే ఒకే వాళ్ళిద్దరంటే ఇష్టం మీకు
ఆ వాళ్ళిద్దరంటే ఇష్టం
ఆ మీ చెల్లి మీ చెల్లి ఫేవరెట్ హీరో ఎవరో చెప్పగలుగుతారా
ఎవరో నాగార్జునంటున్నారు
అంటే మీరు ఈ ఊర్లో లేరా
అంటే నేను పెద్దగా చూడను అన మాట నాగర్జున అనె వారు
అంటే ఎవరని తెల్దా మీకు
విన్నాను పెద్దగా తెలీదు అంటే టేటస్ లో కూడా పెద్దగా రచ్చ రచ్చ చెయరు అంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోవింగ్ ఉన్నట్టు తేలేదు
ఆ అలా తెలుసా తెలీదా అన్నది కాదు మీకు క ఆ పర్సన్ అంటే తెలీదా చూసుంటారా ఓకే ఓకే ఓకే అంటే మీరు ఎప్పుడు పూర్వకాలంలో ఉండేరేమో మీకేం తెలిదేమో అయితే
నైన్టిస్ కిడ్స్ అయితే
అంటే అలా కాదు అలా కాదు అప్డేట్ పర్సన్ అంటే ఓల్డ్ ఓల్డ్ ఏ మొత్
మేము ఓల్డ్ అంతా పెద్ద పట్టించుకోము ఇప్పుడు ట్రెండింగ్ కి ఆ ఇప్పుడు ట్రెండింగ్కి ఏదైతే అది చూస్
ఇప్పుడు ఉండే స్టూడెంట్సు ప్రతి ఒక్కటి అప్డేట్స్ అంటే ఫ్యూచర్ ఏంటి ఆ ఆ పాస్టింగ్ ఏంటి అన్ని తెలుసు
నాకు అదే వెంకటేేష్ తెలుసు చిరంజీవి తెలుసు బాలకృష్ణ తెలుసు కాని నాగార్జున పెద్దగా ఐడియా లేదండి
తెలిదా
ఆ
ఆ మీ అమ్మగారు హలో
చెప్పం చెప్పండి
మీ మదర్కి ఎవరు ఫ్యాన్స్ అండి మీ మదర్ ఎవరు ఫాన్స్
మా మదర్ కూడ నాగార్జున అనే చెప్తూ ఉంటారు
ఉహు
మొత్తం వాళ్ళదండి
అంతే అంతే లేండి ఎవరిష్టం వాళ్ళది మీ ఫాదర్కి
మా
అంటే నేను మా ఫాదరు సెట్ ఏ కామున్నారు దీంట్లో బాగా సెట్ అయ్యనన్నారుగా
అది ఏమో అది కోన్సిడెన్స్ అది కో ఇన్సిడెన్స్ ఉండి
అంటే పైకి ఇద్దరు ఒకరికొకరికి అవ్వనట్టు ఉండి లోపల లా ఇలా ఉంటారా
ఈ ఒక్క దంట్లో మాత్రమే అండి మిగత వాటల అంతా లేదు
ఏమో ఆలోచన చేసి నిదానంగా ఓపిక్గా చూస్తే తెలుస్తుందేమో ఇద్దరు ఒకేేలాగుంటు
ఆ మా ఫాదర్ ఎటంటే
ఉనో
మహేష్ బాబు అని చెప్తాడు కాని ప్రతి ఒక్కటిని చూస్తాడు ప్రతి ఒక్కది చూస్తాడు రెండు కాలు వస్తాడు సడన్మాట ఆ పక్కకి పక్కకి బాగు ఉంట ఆ తన్ నేను చూస్తాను నేను చూస్తాను కానీ నే నేను ఆ నాగార్జున అన్న ఫ్యామిలీ
ఫ్యామిలీనా నాగార్జుననే తెలినప్పుడు ఆయనకి ఫ్యామిలీ ఉందని తెలుసా మీకు
ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ లేకుండాటుంది
ఏమో ఉండొచ్చేమో మీకు తెలిన తెలియనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అని
నా పర్సన్ ఎలా పుట్టి ఉంటాడు
నేను చెప్పేది ఆయన ఎలా పుట్టాడని కాదు మూవీలో మూవీలో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది అనేది మీకెలా తెలుస్తుది నాగార్జున అనేవాడు మూవీలోనే లేడు అనే అనే ఇలాగా మీరు చెప్తున్నారు మళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా మూవీలో ఉన్నారని ఎలా చెప్తారు ఫ్యామిలీ లేదు అనేది కాదు మూవీలో మూవీలో వాళ్ళ ఫ్యామిలీ ఉందని మీరు ఎలా అంటారు మీకు తెలియకపోతే ఎలా చెప్తారు
నాగార్జున అనే వాళ్లు తెలి మీకి అని అదే చూసాను కొన్ని కొన్ని వాటిలో అని చెప్పాను
అలా కూడా మీరు ఎక్కడ చెప్తారు ఏదో విన్నాను ఏదో విన్నాను అన్నట్టు చెప్తున్నారు అంతే ఆ లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు
లేదు లేదు విన్నాను కొన్ని చూసుంటానున్నాను ఇప్పుడు అతనే ఉన్నప్పుడు అతను ఫ్యామిలీలో కూడా ఎవరినా వచ్చుండొచ్చు కదా
అండి మూవీలోనే ఉన్నారని మీరు ఎలా చెప్తారు ఆయన గురించి డీటెయిల్స్ ఏమి మీకు తెలినప్పుడు ఎలా చెప్తారు వాళ్ మూవీలో ఉన్నారు
ఆ మా ఇంట్లో సిస్టరు వాళ్ళు చెప్తే విన్నానండి నేనుగా అయితే
మీరు విన్నట్టు అయితే మీరు కన్ఫామ్ గా ఏం చెప్పుంటారు మా సిస్టర్ నాగార్జున ఫ్యాన్ అండి అని చెప్పి అక్కడ కాకుంటారు మరి ఆయన ఎవరో ఉంటా
ఏమం మా ఇంట్లో నాగార్జున అనే పర్సన్ ఫ ఫ్యాన్ అని చెప్పారు నా నాకైతే ఐడియా లేదుని చెప్పానున్ని
అప్పుడు మీకేం తెలిదని కదా
ఆ ఇంకా మా సిస్టర్ చెప్పింది నేను మీకు చెప్పాను వాళ్ళకి
అంటే వాళ్ళు ఏదైనా చెప్తారా గుడ్డిగా నమ్మేస్తారా మీరు అప్పుడు ఫాదర్ ని ఎలా మీరు దూరం చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి కాగాని ఫాదర్ న ఎలా మీరు నాకు ఆయనకు అవ్వదు అది ఏదని ఎలా అంటారు అప్పుడు ఇంట్లో మీ సిస్టరు మీ మదర్ మీకేం నచ్చ చెప్పలేదా ఒక మూవీ
ఆ ఫాదర్ ఇంట్లో వాళ్ళ అందరితో అలాగే ఉంటాడు ఊ దే ఇంట్లో వాళ్ళందరితో రూడ్గా ఉంటాడు ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్ ఇప్పుడు మదర్ కూడా చేంజ్ చేసుకోమంటే మదర్ చేంజ్ చేసుకోరు మా మదర్ చేంజ్ చేసుకునిందంటే నేను మాట్లాడుతా నాకేం అబ్జెక్షన్ లేద్
ఉంటే మీర్ అలా మారుతారా
అట్టనీ లేదు ఇప్పుడు మా మదరు మా మదర్ కి మా ఫాదర్ అవ్వలేదు అది నేను ఇంట్లోనే చూస్తూ ఉన్ న్నాను అది ఎక్స్ట్రీమ్ కి పోతంది పోతా పోతుందే లాస్ట్ కి మా వ దగ్గరకి వచ్చేసింది అట్లా మేము కట్ చేసుకున్నాం అంతే
మ్మ్ ఓకే అండి నిక్ ఫేవరేట్ కలర్ ఏంటి